అ
హలో వినపడట్లేదే
వినిపిస్తుంది నాకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఇప్పుడు
ఏం చేస్తున్నా్
ఏం లేదు నువ్వు తిన్నావా
ఆ పెద్ద అక్క ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి నీకు
నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ స్కూల్ ఉన్నప్పుడు మ్యాథ్స్ ఉండే
మ్యాథ్స్ టాప్
మ్యా్స్ అప్పుడు బాగా సారి చెప్పేది మంచిగా ప్రాబ్లమ్స్ అన్ని చేసే వాళ్ళం
వో
నీకు
నాకు తెలుగు హిందీ ఇంగ్లీష్
అవును తెలుగు ఇష్టమా
ఆ
తెదిలో అప్పట్లో పద్యాలు బాగుండేది కదా
అవును అన్నిీ పద్యాలు ఉంటాయి
ఎయిత్ నైన్త్ టెన్త్ అసలు అవి ఇప్పటి కూడా గుర్తున్నాయి
అన్ని పద్యాలు చెప్పేవాళ్ళం
పద్యాలు మళ్ళీ దానికి తాత్పర్యం
అవును
మళ్ళ స్టోరీస్ కూడా బాగుంటాయి తెలుగులో
రామాయణం టెన్త్ లో అసలు ఎంత రాసినా
అవును ఇంట్రెస్ట్గా ఉండేది మళ్ళీ సార్ వాళ్ళు చెప్తా అంటే కూడా
ఆ ఫేవరట్ లెసన్ హ్మ్ హిందీ ఇంటర్ లో
ఇంటల్లో సా సాన్స్క్రిట్లు ఉంటుంది రామాయణం లేసన్
నేను తెలుగు
హ్మ్
అసలు రామాయణం గురించి క్వాశాన్ వస్తే ఎంత సోది అయిన రాస్తాం ఎన్ని
అవును ఎంతైనా రాస్తాం మనకి ఇప్పటి కూడా అది తెలిసి ఉన్నది
అవును స్టోరీస్ కూడా అసలు చాలా బాగుంటాయి తెలుగు పద్యాలు స్టోరీస్ అసలు క్లాస్ ల్లో లెసన్ చదిపిస్తే నేనే నిల్చున్నే దాన్ని ఏదైనంటే చదిపించేది ఫ్లూ ఏంటి ఆ తెలుగు ఫేవరెట్ అన్నట్టు సార్కిే
మాసారు కూడా మంచిగా చెప్పేది లేపి చదువమ్మ అనేటోడు
హు అస్సలు శివతాండవం పడిండు మా సార్ ఒకసారి మా కోసం సేరే సూపర్ పాడిండు ఆయన లెక్చరర్ ఎట్లా అంటే తెలుగు కోసమే పుట్టిండు తెలుగు వన్నట్టే మొత్తం ఆసార్ బర్త్డే కూడా ఉగాదు రోజు అంటే
అవునా
బాగుంటే సార్ చాలా బాగా చాలా అర్థమ్యేటట్టు
ఇంకా మాకు బయటికి కూడా దిష్ట బేల్ పద్యాలు చెప్పడానికి వేరే స్కూళల్లో చెప్తే వాటికి ప్రైజెస్ ఇస్తారు కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక ఫైవ్ పద్యాలు చెప్ప పాలి కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చేది వేరే స్కూల్లో
అవును మా స్కుల్లో కూడా తీసుకెళ్ళళ్ళు కాకపోతే నేను వెళ్ళలేదు మీకు అన్ని ఈడ బాజ పెట్టే వాళ్ళు తర్వాత ఇగ సెలెక్ట్ అయితే డిస్టిక్ స్ట్రేట్ మండలి